డ హ్మ్ బా సో నింటదే పట్న
ఏం లేదు అక్క ఎవరు లేరు ఎవరు లేరు
ఏ క్యాట్ ఉన్నా మీ ఊర్ల నే న
ఆ షాప్ దగ్గర ఉన్నా ఆ ఆ ఆ తిన్నాను. అదెంక్క క్క ఎక్కడ తిసిందెవరు నీ ఫ్రెండా
అవునా
ఆ నేను చేసాను మాట్లాడిందా ఆయక్క నాకు చే టప్పటికి కట్ అయిపోయింది.
సర్లే మళ్ళీ మాట్లాదువుగాని టైం ఉంది కదా మ్ చూస్తది లే పెట్టని పడుకున్నట్టుంది నా మెసేజ్లు చూడలేదు
ఉహు ఎక్కడికో వెళ్తున్నానంది ఆ యక్క తనకేక్కడికో
ఉహు తిన్నారా
నువ్వు చేశావక్క అ
ఏం కురా
ఈ రోజు గుమ్నా అయిపోయింది. కూర పప్పు టమాటా ఏవి
పప్పు టమాటా మాది కాలీఫ్లవర్ పప్పు టమాటా ఎలా చేస్తారో తెలుసా నీకు
తెలుసు తెలుసు
చెప్ప ఒకసారే
నేను చేయలా అమ్మా చేసింది
కొంచెం వత్తాయ్ కదా ఎలా చేసావ్ చె
అదే కుక్కర్లో పప్పు ఉ అదే ఆని ఆనియన్స్ టమాటా ఏసి ఉనకు మట్ చేసాక అది ఉడికిపోయాక దాంట్లో కి కొంచం చింతపండేసి కాసేపు ఉంచాలా తర్వాత తాలింపెట్టాయడమే
అంత వచ్చేసింమంటే పంపాం గదా
నువ్వు వంట చేయవా
నేను అన్ని కర్రీస్ వండుతాను కాని పప్పు ఎలా చేయాలో క్లారిటీగా తెలీయదు తను ఒకసారి పప్పు కూడా ట్రై చేశాను తాలింపు మాడి
ఉహు అయి అయ్యో ఎక్కడుంటున్నావక్క
నేను ఇంటి దగ్గరరా తనకు ఏదో జాబ్ అన్నారని వచ్చాను సరే
ఆహ
హ
అదే అక్కన్ రమ్మన్నా వంటకదా
ఉ అవును బానే ఉంటదిరా ఇక్కడ నేను కూడా ఉంటాన్ కదా ఈజీగాన ఉంటది ని చెప్పతుంటే అర్ధం కాట్లే ఒకసారి ను చెప్తాలి మ శనివారం తాతేం తీసుకొని వస్త రానందే తమన్న
ఆ అందే అందే చెప్పింది అ ఫోన్ చేసిన పెద్దన్న
ఏంటంటే తన కింద ఒక ఫైవ్ మెంబర్స్ ని గైడ్స్ ని వేసుకోవాలి అంతే ఆ ఫైవ్ మెంబర్స్ గైడ్స్ వేసుకునేటప్పుడు నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను దానికి నేను వద్దాని చూద్దాము ఒక వన్ డే తిరిగామంటే దొరికేస్తారు గైడ్స్ వాళ్ళకి ఇరవై వేలు సాలరీ మళ్ళీ అప్పుడు ఇరవై వేలు ఇత్తానంటే ఎవరు చేయకుండా చెయాకుండా ఉంటారు చెప్పు
అంటే దానికి క్వాలిఫికేషన్ ఉండాలా దాని
దానికి కావా చేసిన అవసరం లేదు
మనల్ని పెట్టుకోవచ్చుగా
మ డైలీ మార్నింగ్ టు ఈవిెనింగ్
ఓహో ఆ అక్కడే ఉండాల అలా అనుకుంట లేను నేను
ఇక్కడే ఉండాల లేపోతే చెబ్ రమ్యను
అలా ఐతే కష్టం ఆ అయినా పలేదులే పర్లే అలాయినా
పర్లేదా చోద్దం కాదిీ సరౌండింగ్స్ ఇలా ఉన్నా వాళ్ళు అనుకో త్వరగా బాగుంటదని చెప్పి నేను అన్నాను ఒక రోజు నిన్న స్కూటీ వేసుకుని వచ్చేసావంట నువు ఆ
అక్కడే కదక్క నాది అడ్రస్ అక్కడే
మ్ అంటే ఇక నుంచి వత్తావా డైలీ
చూద్దాం ఒకవేళ ఇదేమన్నా కన్ఫర్మవుతే
మ్ సరే చూద్దాం
టా కనీ హాల్డేస్ ఉండవ్ కదా
హల్డే సండే సండే హల్డే
అదే సండే ఒక రోజే ఉంటది.
సండే ఒక రోజుని పబ్లిక్ హాల్డే రోజున హాల్డే ఉంటద
హ్
హ్
తింట
కాబట్టి తన్ ఏం టీ జస్ట్ ఫైవ్ మెంబర్స్ని ఏస్కుంటే చాలు జీతం వత్తది కదా మరి రాకుండా ఎల్గుందట ఆ ఫైవ్ మెంబర్ చేస్తే చాలు చెప్తుంటే ఇంటలేద్ అది చూద్దాంలే వచ్చాక అం మెంబర్స్ ట్వంటీ తౌసండ్ వస్తద మంత్లీ
ఉహ్
దీన్క్ ట్వంటీ ఫైవ్
ఏదోటి ఖాళీగా లేకుండా అంతే
ఓ అదే అంటున్నాను నేను నీ ఎలగా చదవట్లేదు కదా కొంచెం చదువుతున్నా అంటే కోచ్చు. చదవట్లేదు కదా అందుకనే నేను అన్నాను. సార్ రావే నేన్ కూడా ఉంటాను కదా ఇద్దరం కల్సు ఉన్నట్టు ఉంటది అన్నాను. అదే ఏమో ఇన్పిచ్కుంటలేద్ ఫోన్ చేసిందా నువ్వు చెప్పు ఎళ్ళమని మ్ అవును నేను అదే అన్నాను రా అంటే తాతయ్యన్ తీస్కుని శనివారం వ నన్నే శనివారం మధ్యాహ్నం నుంచి రంమన్నారు అంటే మనక్ ప్రజెంట్ ఇంకా పెట్టలేద్ అది ఆఫీస్ కింద పెట్ ట్టానంతే ఆఫీస్ కిందుంటదది ఆ పైన ఆఫీస్ ఉంటది కింద అది ఆ షటర్ ఉంటదన్మాట. అది ఇంకా డిజైన్ వర్క్ బోర్డులంతా మాటల్ కాదు కదా వర్క్ గమ్మున అవ్వదు కదా అది డిజైన్ చేయాలంటే
ఎక్కువ మంది కక్క పోస్ట్లు ఎక్కువ మంది ఏంట ఏంటి అసలు అది షోరూమేనా
ఆ షోరూమే
మామలుగా క్వాలిఫికేషన్ లేకుండా అయితే చెయొచ్చు కానీ నాది మరి ఇంకొక సబ్జెక్ట్ ఉండిపోయింది
లేదు కొన్ని టీ మే టీమ్ మేనేజర్ గా అక్క కాదు టీమ్ మేనేజర్ గా అక్క రాలేదనుకో నువ్ వ చేే నేను చెప్తాను సార్ కి ఉహ్
సరే అక్క చూద్దాం మక్కు వస్తుంది కదా
నన్ నేను అంతలో మొన్నడి దాకా ఎందుకు చెప్పలేదుంటే మొన్నడి దాకా సిస్టమ్ వేరేలా ఉండేది. కొంచెం టార్గెట్స్ అవి ఇవి అన్నారు. కనుపుడ ఏ లేవు అందుకునే నేను దానికి ఫోర్స్ చేస్తున్నాను రామని మ నువ్ ఎక్కడ ఉన్నావ్ అన్నార అక్కడే నా ఇంటి కాడా
లేదాక్క షాప్ ఉంది కదా స్టూడియో ఇక్కడ కూడా బోర్ కొట్టెతుంది ఎవరు ఉంటలే జనం ఉంటలేదు అసలు కరెంట్ లేదు పోద్దునుంచి
అయ్యయ్యో
అ నేను ఏదోటి చూసుకున్నాకుందామ మా మెయిన్ రోడ్
ఓకే ఎలా అక్కడ రాలేదనుకో నువ్వు వచ్చే సరేనా
సే అంటే అందులో క్వాలిఫికేషన్ ఉంది కదా మరి ఇంటర్ ఇంటర్వ్యూ అని కూడా ఉంది కదా మరి ఏమో ఆ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలు ఏమో మనకెమో ఏం చెప్పలేం
ఎమ్ ఉండదు నేను చెప్పినానుగా నేను ఉన్నానుగా మొత్తం రిక్రూట్ చేసేది నేనే జస్ ఆహ్ ఇంటర్వ్యూ లో కూడా ఎమ్ ఏం అడగరు జస్ట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అడుగుతారు అంతే
మా మంచి నీకు తెలిసిందే కదా
తెలుసు మాముూలుగా అంటే ఏం చదువుకున్నారు ఏంటి మేము మదర్ ఏం చేస్తున్నారు అలాగ అడుగుతారు అంతే అంతకు మించ
అంటే రెజ్యూమ్ రెజ్యూమ్ ఏమన్నా ఇవ్వాలా అని ఆహా రెజ్యూమ్ మరి నాది డిగ్రీ అవలేదు కదా క్కా
పర్లేదు అవ్వకపోయినా ఏం కాదు. అవ్వకపోయినా పర్లేదు రా.
ఇ ఉ
బాల ఉందన్మాట. రిక్రూట్మెంట్ ఇంగా జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఫోర్ టీం మ్యానేజర్స్ వచ్చారు. ఇంకొకలు కావాలె. చాను కాక్ పన్నమికొకటి కావాలి చూస్తున్నానంతె. గైడ్స్ తేట అల్లకింద గైడ్స్ ని ఆళ్ళు చూస్కొట్నరు.
మ్మ్ సరే అదె ఏదైనా అవకాశం ఉంటే చెప్పక్
అక్కరా అన్ని కనీసం దాన్ని నువ్ చెప్ పు ఒక టూ మంత్స్ స్ అన్న చెయ్యక్క అప్పుడు బాగోకపోతే మానేద్దుగాని అని చెప్పి, నువ్వు కొంచం ఎంకరేజ్
అదే అండి! ఒకవేళ ఒకవేళ, నాకు మ్యారేజ్ అయిపోయినా చెల్లుంటది కదా! చేసు కుంటది అంది.
ఆ అవును అప్పుడుండే దాని పోస్ట్ నికిప్పిచ్చాలని నేను మాట్లాడతాను.
ప్రసన్నక్క చెప్పింది. అందయ్య సర్ లేటంటే తనక్కూడా చెప్పావంట కదా! మీ ఫ్రెండ్ కి చంద్రకళ ఎవరో! తనక్కూడా అదే దూరం రా దూరం రా అంటంది.
మ్మ్ వాళ్ళది చాలా దూరంలే! నే నాన్నక్ చెప్పాన్ రా అంటే కానీ ఇంటికెళ్ళేటప్పుడు దానికి లేట్ అయిపోద్ది. చాలా దూరం దాన్ అందుకే నేను వద్దానను ఇంకా. మ్మ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాక్కూడా ఉంటది దీంట్లో అది చేసుకున్ టగదులే అని వదిలేస్ సెన్
అదెలా అక్క?
అదా ఒక చైన్ లింక్ టైప్ ఉంటదరా తర్వాత చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు మీ అక్క కింద గైడ్స్ ఉంటారు కదా! శాలరీకి ఉంటారు కదా! వయసు. వాళ్ళ కింద ఏంటంటే వర్ ఫ్రమ్ హోమోల్ ఉంటారు. అంటే వర్క్ ఫ్రమ్ మోమోల్కి ఓన్లీ పార్ట్ టైం స్యాలరీ వొత్తది. ఎంప్లాయిస్ కనుకో ఎంప్లాయిస్ కి. కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయ్ కి కూడా ఫుల్ టైమ్ వొస్ అదే పార్ట్ టైమ్ రెండు సాలరీసొస్ తెల్గే ఇప్పుడక్కకైనా సరే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమో ఫుల్ టైం స్ పార్ట్ టైమ్ సాలరీ కూడా వతది. వాళ్ళ కింద గైడ్స్ వర్క్ చేతరు కదా ఆ వర్క్ని బట్టి మీ అక్క కూడా శాలరీ వతది మళ్ళీ పార్ట్ టైం సల్రీ అందుకనే అంటున్నాను నేను దాన్ని దగ్గర దగ్గర థర్టీ థౌజండ్. మంత్లీ. ఓ రెండు నెల్లన్నా చూసు
చేయనా నాకు ఇక్కడ చేయన అప్ అండ్ డౌన్ అయినా పర్లేదు నాకు ఎందుకంటే నాకు గమ్మున బస్సులు దొరుకుతాయి ఇక్కడ తణకు
అవునా ఎక్కడదేమో అక్కడ నా తెలుసు ఉమ్
డైరెక్ట్ అక్కకి కష్టం అవుది ఎందుకంటే దానికి రెండు బస్సులు మారాలి కదా.
అవును కానీ కస్టమేము ఉండదు వెహికల్ సర
వెహికల్ అల్లే ఇస్తారా.
ఆ ఇస్తారు కానీ అదే చెయ్యాలి చెప్పాను కదా. ఒక వన్ మంత్ ఖచ్చితంగా చేతే వెహికల్ వతది.
టెన్ మినిట్స్ అయిపోయింది సరే నేను చేస్తాను ఉండక్క కాల్ నీకే
అయిపోయిందా చూడలేదురా బానే అయితుంది. సరే సరే చెయ్యి నువ్వు చెయ్యి అవునవును నువ్వు చెయ్యి.